హలో బాగున్నారా బాగున్నం ఏం స్లోగా వస్తుంది వాయిస్
అంటే హెల్త్ బాలేదు అందుకనేసి
కొంచెం గట్టిగా మాట్లాడండి ఏం వినిపిలేదు
హెల్త్ బాలేదు అందుకనే చిన్నగా వస్తుంది వాయిస్
ఆమ్ అవునూ జిమ్ కి జాయిన్ అయ్యావని విన్నానే నేను నిజమేనా
జిమ్ ఆ
హమ్
అవున్రా ఈసారి సీరియస్లి వెయిట్ లాస్ చెయ్యలని అనుకుంటున్నా
ఏం వెయిట్ ఉన్నావని వెయిట్ లాస్ చేస్తు న్నవు నువ్వు
అ
ఉమ్ ఎన్ని డేస్ అయింది జాయిన్ అయ్యి
టుడే ధర్డ్ డే
ఓహో త్రీ డేస్ లోనే యాటిట్యూడ్ చేంజ్ అయ్యింద నిదీ
అంటె డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ కదా
సరే మేడం మీర్ చెప్పిందే కరెక్ట్ అయిన డైట్ ఫ ఫాలో అవుతున్నావా
ఔన్ ఫాలో అవుతున్నా లైక్ మార్నింగ్ ఓట్స్ అఫ్టర్నూన్ సలాడ్ అడే నైట్ సూప్
ఉమ్ హమ్ ఇవన్ ఇ నువ్వేనా తింటోంది ఇదంతా లేకుంటె డ్యూప్లికేటా
షటప్ నేను చేంజ్ అవుతున్నా అని నీకు కుళ్ళు కదా
కూల్డ్రింక్ అనుకోని ఇన్స్ట్ ఇ ఎస్టర్డే ఇన్స్టా స్టోరీలో పిజ్జా ఫోటో చూసాను నేనూ
అది చీట్డేన్నమాట
హుమ్
అంటే మోటివేషన్ కోసం కొంచెం చీటు కే
పో మీ ట్రైనర్ కి తెలుసాని చెట్ చేస్తాన్నవనీ
అంటే మరి జిమ్లో ఏం అవును తెలీదు తెలి తెలిస్తే అం అంతే మీర్ తినిస్తారా
హ్మ్ మరి జిమ్లో ఏం చేస్ నవు ట్రెడ్మిల్ మాత్రమేనా
ట్రెడ్మిల్, సైక్లింగ్, అండ్ ట్రైనర్ టార్చర్ అసల్
ఎవరు జన్ జాయింగ్ అయిమన్నారు అంతా ట్రైన్ టార్చరా ట్రైన్ టార్చరా
వన్ మోర్ సెట్ అంటుంటే
హ్ ఓహో నేనంటే టూ డేస్లోనే చేేస్
అదే రీజన్ నువ్వు ఇంకా జాయిన్ కాలేదు.
కరెక్టే వీటిలో స్కీమ్న చెప్పు నేను సన్నగానే ఉన్నా గదా నేను డైరెక్ట్ స్లిమ్ అవ్వడానికి షార్ట్ కట్ చేస్తున్నా షర్ట్కట్ అం టే ఇంగ నేను చెప్తే ఇంకా నువు నవ్వుతవ్
చెప్పు నేనేం నవ్వను గని
షార్ట్ కట్ ఏమంటే స్లీప్ అంతే
అదే వెయిట్ లాస్ కాదు వెయిట్ గెయిన్ అది
బట్ స్లీప్ ఈస్ హ్యాపీనెస్ కదాం
పినస్ అవుతుంది కొంత టైం తర్వాతా
అది ఫేక్ హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకంతా ఒరిజినల్ హ్యాపీనెస్ అనిపీదు.
బాడీ పెయిన్స్ వచ్చాక తెలుస్తుంది.
హ్మ్ ఆల్రెడీ చూస్తుంటే నీ ఫేస్లో పెయిన్ కనిపిస్తుంది. మళ్ళ ఎందుకు వన్ వీక్ వెయిట్ చేయడం.
చాల్లే ఆపు కానీ సీరియస్లీ హెల్తీ ఉండటం చానా ఇంపార్టెంట్
నేన్ కాదంటాన్ననా హెల్తీగా ఉండడం ఇంపార్టెంటే కానీ జంక్ ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా కొంచం ఎప్పుడు హెల్తీగా తింటే ఏమనా టేస్ట్ ఉంటుందా
డైలీ జంక్ కాదు
సరే టుమారో నించి నేను డేట్ స్టార్ట్ చేస్తాను అనుకుంటా హ్మ్ ఎస్ కనీ టుడే లాస్ట్ బిర్యానీ తినేస్తా
ఎవ్రీ టైమ్ సేమ్ డేలాగ్ తెలుసా నీది
లేదు లే ఈ టైం పక్కగా పాటిస్తా కానీ.
హ్ నే ఓకే నేను చెక్ చేస్తాను, ఎంత పాటిస్తావు ఏమో అనేసి.
ఓకే మేడం ఇన్స్పెక్టర్ మీరు చెప్పినట్టే చేయండి చెక్ చేసుకోండి కావలంటే వచ్చి
హ్ ఢీల్ ఇద్దరం కలిసి ఫిట్నెస్ గోల్ అచీవ్ చేద్దామా మరైతే.
హ్ సరే కానీ వీకెండ్ వీకెండ్స్ చీట్ డేస్.
సరే అగ్రీ. ఇంకేం మరి ఏదో ప్రాజెక్ట్ చేస్తా అన్నావ్ అయిపోయింద అది.
అసలు ఇంగా అది స్టార్ట్ కూడా కాలేదు.
దాని గురించి కొంచెం ఎ
అంటే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా మా దీంట్లో ఇక్కడ మా కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతాందన్నమాట. ఇ ఆ ఫెస్ట్ జరుగుతాంది కాబట్టి కొంచెం డిలే అయింది.
హుహ్
ఏమంటే మా ప్రాజెక్ట్ కొంచెం ఈ కాలేజ్ లో బస్సెస్ ఎన్ని ఎంటర్ అయితాయి ఎన్ని లీవ్ చేస్తాయి. ఎంటరెన్స్లో సె క్యూరిటీ వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటా అంట అనమాట. అట్లా వాళ్ళు నోట్డౌన్ చేసుకునే కాకుండా రీసెన్సార్ డైరెక్ట్గా ఫోన్ లోనే వచ్చేసినట్టు.
ఆహా హ్ ఇంకేం మరి
ఈ వీకెండ్ చీట్ డేస్ ఫిక్స్ అయిపోయింది. కదా ఎక్కడికి వెళ్దాం.
నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాము.
ఆల్రెడీ ప్లానింగా డైట్ స్టార్ట్ అయ్యే ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా.
హ్ చార్ కేజీ దొసౌ రూపయ ఇంకేం మరి
చప్పాల. ఇంట్లో అందరు బావున్న రం
ఆ అందరు బావున్నారు. ఓకే
చెప్ పు అయితే ఈ వీకెండ్ ఎక్కడ్ కి వెళ్దమ్.
నువ్వు చెప్పు ఎక్కడికి ఎల్దము, నువ్ ఎక్కడికంటే అక్కడికి
నువ్వు చేంజ్ అవ్వడం ఇంపాసిబుల్ దెల్సునా నువ్వు చేంజ్ అవ్వడం చానా ఇంపాసిబిల్ అసలు
దా
ఎక్కడికి నేనీ ఇంతకు ముందు పాండిచ్చేరికి వెళ్ళిన్న
ఆ చూడు అక్కడికే ఎల్దాం, దాన్ గురిం చెప్పు
హు హు మీ కెళ్కిపొయ్యి రావడం అంటే కష్. టూ డేస్ లో పోయ్ రావడమన్ కష్టమే
ఆ టూ డేస్ ఒచ్చి ఏ పాటు
కానీ అక్కడ మేం మేమ్ వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్నం, ఎడెన్ బీచ్ కెళ్ళాం, ఇంకా నిటర్ బీచ్ కెళ్ళినం. సెరినిటి బీచ్ కెళ్నాం. రం బీచ్ కి వెళ్ళాం. ఇంకా ఒచ్చి ఫ్రెంచ్
పామిలి చా కేజీ అ మామల్ చాచ్ ఎది సొ కొ దొకేజి దాల్ బెట్ దాల్ బేట్ ముందు
ప్లానింగ్ అంటే యన్ ఏమన్నావు ఆల్రెడీ ప్లానింగా
ఉ
ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా ఎడ్యుక్యూషన్ రిలేటెడ్ చేద్దామని ఉన్నా
ఆ నువ్వు చేేంజ్ అవ్వడం ఇంపాసిబుల్ అసలు
సీరియస్ గా చెప్పు జిమ్ లో ఏ ఎక్సర్సైజ్ టఫ్ గా అ నీపిస్తుందినికి
కోర్సు తెలుసా నీకు
ఆ తెలుసు తు
నా లెగ్స్ ఇప్పటికే షేట్ ఇప్పటికీ షెట్ క్ అవుతున్నాయి తెలుసా అది చేసి
ఆ అవును స్టే ఫి కె ట్ అయితే స్లోమోషన్ లో వెళ్తున్నావా చాలా కష్టంగా ఉంటుందేమో గాదా
ఎగ్జాక్ట్లీ ఎస్టర్డే స్టేర్స్ ఎక్కేటప్పుడు ఫైవ్ మినిట్స్ పట్టింది.
నేను చూస్తే చూస్తూ ను నవ్వే నవ్వేస్తున్నాను
ఆ తనాలో వచ్చ అమ్ కాల తనాలో
ఉషు
ఉ నేను ఫ్రెండా ఎనిమి అయినావ నువ్వు
హ ఇష్ట ఫ్రెండ్ చూసినవా హాని స్ట్ ఫ్రెండ్ నేనైతే
హ్ కానీ హానెస్ట్ డైలీ చెప్పాలం టే కొంచెం ప్రౌడ్ గా ఉంది
ఎందుకు
అట్లీస్ట్ నేను స్టార్ట్ చేశా కదా
హ్మ్మ్ దట్స్ ట్రు స్టార్టింగ్ లో చాన హార్డెస్ట్ పార్ట్ కదా స్టార్ట్ చేయడమే
హ్మ్ కాని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఇప్పుడు అది ఇంపార్టెంట్
నేను కూడ జాయిన్ అవుతున్నా అవు తాను అనుకుంటున్నాను. ఏమైతుందో ఏమో
ఏ మా టలే బాబు నువ్వు జస్ట్ మాటలే నీవీ, నిజంగా నువ్ జాయిన్ అవ్వాలంటే ఇంకా అదొక అద్భుతం అన్మాట
సీరియస్ గా కానీ మార్నింగ్ ఫైవ్ ఏ ఎం బ్యాచ్ కాదు నేనైతే
సేమ్ నేను కూడ ఫైవ్ ఏ ఎం అంటే లైఫ్ లో ఇంపాసిబుల్ అనుకునే దాన్ని
బ్యాచ్ ఓకే కదా
పర్ఫెక్ట్ జిమ్ తర్వాత జ్యూస్ తాగొచ్చు పని అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అన్నాను కదా
మ్మ్ అవునా సరే ఫస్ట్ డే నేను కుడ వస్తా
యా ఇద్దరం కలిసి ఉంటే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది
హ్మ్ ఎస్ ఒకరు స్కిప్ అయితే ఇంకోరు ఫోర్స్ చేయాలి
డీల్ స్కిప్ చేస్తే ఫైన్ కూడ కట్టాలి
ఫైనా, ఎంత?
టూ హండ్రెడ్ రు పీసే
నేను బ్యాంకర్
డిపార్టుమెంటు అప్పుడు స్కిప్ చెయ్యవు క దా
మ్మ్ సరే అయితే ఇంట్లో అందరు బాగున్నారు కదా
ఆ అందరు ఉన్నారు
చె్య కొంచెం వర్క్ ఉండే
అ సరే బాయ్